ఆటలల్లో పడి గ్రీన్ టీ పెట్టుకున్నా అది కూడా మర్చిపోయిన చల్ల గ అయితే
అల్లా వాడి వినచు చూడు ఏమన్నా
ఏం వదిలేద్ లేద్ ఏం బర్లేదు లే చల్లగ చాల చల్లగ అయిపోయిందది
ఆ ఏమో ఆయన ఎప్పుడు వస్తాడో అదే వెయిట్ చేస్తన వస్తడేమో అని
అవునవును ఎ తొందర్నె తొందర్నే వస్త్ గుర్తుండొచ్చు అని కాకపోతే బయటికి వెళ్ళండే కదా దూరం కద
ఆ
సో టైమ్ బడ్తది
లొకేషన్ అయితే తమ మన పెట్టిన్నా ఒకటీ ఫోన్ చేసి. తరుణ్ మొన్ననేమో ఏదో బ్యాంక్ ప్రాబ్లమ్ అయింది డాడీ ఫోన్కి. మ సో ఒకడే సార్ మళ్ళా పోయి అడిగేది. చూసిన నేను నువు చూసా గా ఓకే ఇగ. నేన్ కూడా ఇగ బైట్.
హుమ్మ్ సడన్ గా గ్లిట్ వచ్చింది అనుకున్నాం, కాకపోతే రీజన్ మనకు అర్థం అయిపోయింది.
అదే అదే గ్లిట్.
అవును నాకు దెలిసిన తర్వాత కూడా నేను డాడికి అడుగుతే, మీరు మీరు ఇప్పుడు అంటున్నారు కదా, మీరు తెలిసి కావాలని అంటున్నారు కదా అని అన్నాడు.
ఉహుమ్. ఏ
ఏం గాదులే అన్ని సెట్ అయిపోతాయి, కొన్ని రోజులే ఇవన్నీ ఇంకా.
అవును.
అట్లా అని కొంచెం పాజిటివ్ మూడ్ ఉంటనే, బెటర్ అయిపోతాయి అన్ని సిచ్యువేషన్స్.
అవును ఇది ఇంకా ఏమన్. టారు. మొన్ నిన్న కాలేజ్ల.
హుమ్మ్.
ఇది మొన్న అవతల అంటే అవతల మొన్న ఒక్కొక్కళ్ళు, నయామైన నేన్ ఆఫ్డే పోయిన కాబట్టి బతికిపోయిన. ఒకవేళ ఒక్క కుక్క. అంటే ఒక పీరియడ్, ఐదు పీరియడ్లు ఉంటాయి. అంటే పొద్దుగాల మూడు పీరియడ్లు ఉంటయి, మూడు. పిరెడ్ లో ఒక్క పిరిడే ఓస్తది. నిన్న గుడికి ఎల్పోయా. ప్రిన్సిపాల్ ని , ప్రిన్సిపాల్ వచ్చేసరికి. పేరెంట్స్ ఫాలో అయినన్నారు మంచిగా. అంటే పేరెంట్స్ కి కాల్ చేసి, ముందుకు ఇట్లా ఇట్లా, ఇల్లేమో పేరెంట్. పరెంట్స్ ఏమో ఇంటికాడ ఉంటారు కదా. ఇల్లేమో ఇడ రూములో, హా హాస్టల్ లో ఉంటారు. ఏము చెప్తారు, పేరెంట్స్ ఫోన్ చేస్తే. మంచిగా పోయినాము ఇంటికి, ఆ కాలేజ్ లో పోతున్నాం, పోయినాము అనీ ఇదే చెప్తారు ఇగా.
అవునవులే.
దొంగలు ఉంటార్. అంతా ఓకే.
అందరు కాల్ చేసి, ఇంక ఎట్లా రియాక్ట్ అయ్యారంట మరి.
ఏం లే అబ్బా, చి పడుకో లేటైంది పడుకో.
అందరు వచ్చార ఇంగేరు. కుత్.
ఇగో ఇంకో ఇంకో మంది ఏమో శ్రీరామనవమి తర్వాత వద్దామని ఉన్నారు అందర్. ఎక్కవ
ఉ
అప్పుడు చూస్తానండి అపడుస్తుర కాలజ డు ఈ ఆాలడేస్ వచ్చినాయి మంచిగా అన్నట్టు ఈ ఆాలడేస్ తర్తనే వద్దాం అన్నట్టు మంచిగా అందరూ డిసైడ్ అయ్యారు ఓ అంటే విలేజ్ వి ెట్రోజ మెట్రోల్త
అవును ఇక్కడికి చాలా మంది అంటే ఇది కొంచెం కాలేజ్ మంచి కాలేజ్ కాబట్టి విలేజెస్ నుంచి కూడా వస్తుంది అయిన మోస్ట్లీ ఈ ప్రొఫెషనల్ డిగ్రీ కైతే అయితే అన్ని విలేజెస్ లోన్న ఉంటాయి సిటీ నుంచి అనే సిటీస్ ఉంటా విలేజెస్ నుంచి అని ఇక్కడ ను వచ్చి ఉంటారు ఆపోజిట్ అయితా ఉంటది
ఇంకా రూమ్లలో ఉంటారు
ఊ
రూమ్లలో హాస్టల్లోనే ఉంటు ఉంటారు అలాగ
ఊ రామ్న రామ్నవ మీకే మాది గుడికి వెళ్తావా
ఆ ఎలాాల సూస ఎంతా మనకు
లాస్ట్ ఇయర్ వెళ్ళినావా మరి
లాస్ట్ ఇయర్ పోయినా లాస్ట్ ఇయర్ పోయినా లాస్ట్ ఇయర్ పోయినండ ఒక గుడికి పోయినండి కొండ మీద ఒక గుడికి అక్కడ అప్పుడు మొన్న ఎప్పు ఉండ క
మోస్ట్లీ నేనైతే నేను ఒక్కద నగా వెళ్ళడానికి ట్రై చేశాను ఎందుకంటే ప్రతి ఇయర్ అక్కడ కళ్యాణం చేశాను రాముడికి సీతకి సో చాలా మంద వస్తు స అయిన ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి నిన్న గుడికెళ్ళినప్పుడు మా అథంయింది కదా అంత మందిరం మండది అ వే పెట్టినరు పెళ్లి మండపం అట్ల ఇంకా రాముడి చేతారు వాళ్ళు అక్కడ ఏమంటే పుయ్యాళలాగా ఉంటుంది చూడు దాని ఏమంటే భుజాలుగా పట్టుకొని తీసుకోపోతాారు
ఆ పల్లకి పల్లకి అం
ఆ పల్లకి ఆ పల్లకి కూడా ప్రిపేర్ చేసినారు పల్లెకి తీసుకొని వెళ్తున్నారు ప్రిపేర్ చేయకవచ్చుమ్మంట మొత్తం ప్రిపేర్ కవాలే గానీ తీసుకెళ్తున్నారు లోపల పెడతారు కదా నార్మల్
అది అదే డిజైన్ చేసేది కంటే మంచి చేస్తారు అది
ఆ ఇంకా ఇంకా తబ్బలు అవి ఉంటాయి కదా వాటికి నచ్చుంటాయి చూడు సైడ్కి కే తబలా తబలా ఫిక్స్ చేసుకుంటున్నారు
ఆ
పో ఇంకా నా అప్పటికి కొంచెం మేమే నిన్న గుడికి ఎల్లే టప్పటికి అప్పటి కొంచెం క్లైమేట్ వెదర్ చేంజ్ ఉండే అక్కడ పోయినాన బానే అయింది లాస్ట్కీ సుబ్రహ్మణ్య స్వామి కాడ ముక్కుతున్నాము బుక్కుతుంటే ఇంక కొంచెం ఎక్కువ అయింది ఇంకా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా కనిపించింది అమే ఆ అమె కొంచం ఆహ్ ఆమె నార్మల్ ఒక హాయి చెప్పేసి, ఆ తాబిల్లల్ని చూసుకుంటూ కూర్చున్నా ఆ ఇక్కడ ఆమెను
ఉహు
నిక్ కూడా ఐడియా ఉం టద ఆమ్మె
ఆహా అల అల చూసుండచు మేబి
హమ్ రండి ఈ సారి మీద అవును నీకు ఆహ్ బన్నీ గురించి తెలుసుగా బన్నీ వీడియోస్ చూసినావా
ఆహ్ చూస్నా చూస్నా ఏది వాళ్ళు మూసుకేసుకునేదా
ఆ
అదే మస్తు వీడియోలు చేస్తాడు కదా దేని గురించి చెప్దాం అనుకొని
నార్మల్ ఆహ్ ఆయన కాదు కానీ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉంటాడు కొంచెం అంటే నీ క్లాస్ మెంటే అనుకుంటా మీది సో ఏమంటే వాయిస్ చేంజెస్ మాట్లాడుత చూడు
ఆ ఆ ఆ
రీసెంట్ గా నా పీడ్ లోకి వచ్చిండే ఆయన రీళ్లు
మ్ మా క్లాస్మేట్ మా క్లాస్మేట్ వాడు
అవునవును
ఆహా వనికి అప్పుడు చిన్నఅప్పుడు బబ్లీగం అంటించుండే బబ్లీగం ఆహ్ నెత్తికి బబ్లీగ్ ఇగ మంటెసి ది ఆ ముసుగుంటే ఆడుండి ఆడిటంగా బాగు బెంగ పట్టేసి నెత్తికి దువ్వెన పెట్టి ఇట్లా అన్నడు అంటేసరికి ఇంత జుట్టు వచ్చింది వానికి అయితే
హ్మ్
వస్తువు అనీ ఏం
స్కూల్ డేస్ ఎంజాయ్ చేసి తనూ మొత్తం
ఏడా అప్పుడు కరోనాలో వచ్చే కరోనా ఎంజాయ్ చేసినాం ఇగ కరోనాలా
మరీ కాలేజీ
కాలేజ్ లో అయితే ఫుల్ కాలేజ్ అయితే ఫుల్ చేసాం ఇగ
కాలేజ్ ఎంజాయ్ చేసినవ స్కూల్ ఎంజాయ్ చేసినరా అండి ఇట్లా కంపేర్ చెస్తే ఎక్కువ
అంటే ఇగ స్కూల్ స్కూల్ ఏ ఇగ కాలేజ్ కాలేజ్ ఏ ఇగ ఫ స్కూల్ ఏమో టెన్త్ ఏ ఫుల్డే ఇగ ఎక్కువ ఇగ అది ఇగ
అవును అవును
పోయినుం
కాలేజ్ ప్పుడు కాలేజ్ అండ్ కొంచెం కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ అంటే మనం చిన్నగ ఉంటాం కాలేజీ లైఫ్ అంటే కొంచె సగం ఐడియా వచ్చి ఉంటది మనకి
ఆ అవును
ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారా కాంటాక్ట్ ల వున్నారా ఇప్పుడు
అందరు ఉన్నారు మాట్లాడత మంచిగా వాళ్ళు చేస్తారు నేను గాని చేస్తా ఇదే వాత ఇప్పుడు చేస్తున్నరు హయ్యర్ ఎడ్యుకేషన్ కి అందరం బీటెక్ చేస్తునంగా అదే అట్లా కని మాట్లాడ్తా
ఎవరి విజయయాలకి కాకపోతే కొంచెం టైం ఇస్త అప్పటింతా కాకుండపోయినా టైం ఇస్తాం
అర్థం కాలే ఇ గేమ్ లా అప్పుడు అజకట్టం ఇగ ఏ హ మంచిగా
హు
అప్పుడప్పుడు పోతాం మేము కలస్తాం గాని ఇగా అప్పుడప్పుడు ఇగ కాలేజ్ కాన్నే ఉంటాడు గా ఒకడు హు మరి అంత కాదు కానీ అప్ కాలేజ్ కాడ ఉంటడు గా దోస్త్ గాడు ఒకడు
అవునవును
హ సంబంధించి దం తో
హు ఒకసారి బిర్యానీ చేసే ఆరగాలా మంచి మంచిగ ఉందని చెప్పి
హు
నువ్ ఇంతవరకి బాక్స్ రిటర్న్ చేయలే కదా
చేయాలె అసలు వాడు గిట్టా కుడుతే రెడసట్ అస్సలుందా మరి బతికుందా అది గిట్ట తెలువదు అడగాలే వాన్ ఒకసారి అడిగి కనుక్కోవాలి
ఇట్లా అనుకోరు గా మా దాంట్లో అయితే గర్ల్స్ అడుగితే ఫీల్ అవుతూ ఉంటరు గాని
హు అడుగుతా అడుగుతా
హు
అడిగా అడిగే చూడాలే వాడు ఏం అనడు కానీ ఇంగా త అదే ఇంకా మొన్న పోయినండి ఇక్కడ బయటికి పోయినుండే కదా నైట్ నైట్ పోయేసోస్తుంటే పో పోతున్ టే ఇగ మస్తు మంది జమాఇర్రు ఒక కాడ ఏమైందంటే రోడ్డు మీద నిత్తనే వాన వాడుండే ఆ రోజు స్లిప్ై ఆ ఒక ఆంటీ అట్లనే కింద పడ్డది మస్తు బండి మీద నుంచి హు
దేబ్బల్ తా కినయా
తాకినై ఇగ కొంచం తాకినయి
అంటే ఆంటి ఒ ఆంటి వాడ లేదంటే బండి మీ
ఆమనే వడ్డదా అంటే అంటే బండి మీద కెళ్ళి పడ్డది బండి తెతోనట్ ఉంది ఎదో ఇగ రాయెట్లు సంథింగ్ ఏదో వచ్చినట్టుంది చెప్పలేదు ఇగ పడ్డది ఇగ ఆ అందరు ఆమెనే అన్నరు అ లోహసం పటుకుంటడి గద తప్పు ఇగ
అయిన వెదర్స్ కొంచం చేంజే ఉంటుంది
ఈ రోజు ఇడ పడే వర్షం ఇడ వడ్డది
అ సరే మరి నన్ను తర్వాత చేయల మరి
ఉ సరే